హలో హలో
హలో
హలో ఏ అప్పుడే కట్ జేత్తివి ఫోను
ఇది కట్ జెయలే అది ఆటోమటిక్ కట్టైంది అది ఆటోమేటిక్ కట్టేంది ఏంద్ జెప్పు అదే అదే చిన్నోడూ
పప్పి చిన్నఊరుగుర
ఆ మఉ చెల్లలింటికడివే పోవాల
ఆవు పంచకం ఇచ్చార్నా
ఆ దానికిచ్చి పోవాల
మఉ ఫోన్ చేయలే వీడియో కాల్ చిన్న జతనా దొ దుగబోడన మాట్లాడవ దుబ కమ్ జతా
య ఆడు స్కూల్ పోయోటోడు స్కూల్ లేద్
ఇరో హల్ హల్డస్లే
ఆ ఆ
ఎప్పుడ మ ఎప్ప క హ్యాపీి ఈద్ ముబార్క్ అనగుదా
వచ్చి
బిర్యానీ అ నయి ఎలాడల బావకు జ్వరం మత్త నికా
పెద్దాయిపుక పెద్భావక బా ఎప్పు నుంచో
బ
హమ్
బందలు అడిగేది ఐపోయిందా మరి కొంత అడియనా
హ కడిగమ్మకుపోద్ మలగ ఇస్త్రీ ఏసి చిందిరీనా బటలు ఎంతకు అయింది ఏమే
ఎందట
ఈ శ్రీచ్చి నవ్వుడే
ఇయ్యారు అయ్యేం చేయమనాల్సి
ఉమ్ ఐపోలే రాడు పడుకున్నాడు తిరిగినాడు వచ్చినాడు ఇది ఒక ఫని చే
అదే మేమెత్తంటె రాంపురం వొల్లనే చుకొని వచ్చినం
ఎవరు
రాపురం అంట అప్ప కన్ను కొడతది ఒట్టు కొట్టు కొట్టు కొట్టి కంతా రాబరు వళ్ళు నడుసుకుంట వత్తంటే ఇచ్చుకోచ్చు
యాడికి చాడి జి పి టి ఆండ గురుగమార
బుడూకె పోతాంటే మేము నడుచుకుంట వత్తన్నారా ఎక్కించుకొని వత్తు ఆజ్కు
ఆ అట్లూ అట్లక లైన్ లో ఉండు ఉండు ఉండు ఆటే ట్లుండు ఫోన్ చే ఆ
మళ్ళీ మా యెట్టి కట్టేయ్ పొతది
అవునా ఆ ఇం చెప్పు చాప్ చెప్పూ హలో ఉ చ
మాట్లాడి వెస్ట్ ఆ అవుద ప
మట్టాడ్తవా ఎవరూ ఒత్తనం అని చెప్పు హలో నువ్వే చెప్పు తల్లీ ఇంటి కాడా పెండ్రరా ఇంటికాడు పోయి వచ్చినారా ఆడ తీసుకు వస్తున్న మని చెప్పు ఆ హలో హలో
తవా
హలో
హలో హలో
ఆ చెప్పు
ప్రసాదం గాని తేత్తవా తేవా
తెస్తా కచ్చితంగా తెస్తా ఇ తెస్తాలే హడ తేడు ఆ రెండుసార్లు తెస్తా తిరుపతిదే సారు మంచిగా అళ్లు తెస్తారు బొమ్మలు తేవాలా రెండు ఆ
మల్ల ఎప్పుడు పోఏది కాలేజీకి
రెండు రెండు అన్న మూడు అన్న పోయేది
రెండు
మన ఇష్టం అది పోతే పోవచ్చు ఉంటే ఉండచు ఇంకా, మ అద ఏప్రిల్ సిక్స్ అంటన్నారు, ఇంకెట్లా తెల్వదు ఇగ అ
ఎవడా ఎం స్కూల్లో కదా
ఆ అనంతపూర్ ఏ
ఇంకోటి
యది అది మెయిన్స్ ఆడే ఆడే క కర్నూలు అది అప్లై చేయలేను
అక్కయకి చెయ్యి
వరే దెస కాంగ్ వేరే దెసం గొటి కర్ణాటక కేరళ
చదువు పాట్ర తెలంగాణది
తన
కేరళ సైడా అ మేలప్ప సేయిల్ కేరళ సైడ్ అయితే నేను రావచ్చు
రావచ్చు
ద్రాక్షస్ మ్ వేకాసే దూరం బో మళ్ళీ దూరం పోతున్నావ్
యోరు పోతాన్నారు పోయిస్సే అదృష్టం వంతు వచ్చి పోతం లేదా పోము అంతే
ము
ఫస్ట్ వాళ్ళ సైడ్ బోకొట్టుకుంటారు, ఫస్ట్ వాళ్ళ సైడ్ బోకొట్టుకుని ఇస్తారు మాకు సీట్లు వాళ్ళ అడ వాళ్ళకి సీట్లుకపోతే మనకి ఇచ్చేది లేదాయ్యారు అవు మళ్ళా పోరాల వస్తారు అన్నారు, అవు మీరు పోతా పోయేప్పుడు నన్ను పిలిచిన వస్తా
యడుకపోతా అయ్యప్ప స్వామి ఆడుపిల్లోళ్లు పొగుడుదు.
బావ పోతాడు కదా బావా బావా
మా బావ
బావకు నేన్ నిన్ పోయేతప్పుడు ఫోన్ ఎత్త బావని తొడపోతా
హా
బావనితోలుకుపోతా నేను
ఆ అడ్మిషన్ అప్పుడు అడ్మిషన్ ఎల్పోత
ఆ
ఆ
ఇంగెమి
అడ్మిషన్ అప్పోతే
మీ యాడికొతావ్
రెండోసైడ్ క్ కేరళ బలే ఉంటాదంటా మీ బావంటాడు
బారు
మీ బావ గబ్బునాకొడకా అవును మాయక్కా తోలుపోత్ టమటా ఎయిడం
అందరినీ తీస్కుపోలాటా అదే
ఆ
ఇది మాటాడి అందరం పోదాంలే
బస్ మాట్లాడ్తే ఇంకంతే
హ్మ్
ఉ
ఇంగేమి
చొప్పాలి రెన్నేళ్ళున్నాము నిన్న రాత్రి రాత్రి రెండు ఒంటి గంట వరకు పడ్ కనుకుడా యేర మీరు
అవు మళ్ళ ఫాలో కొట్టినం బావ నిను పొగిడినాడు బాగా నిన్న బా పోగ్ రాని బా
ఎవరు
బావా
ఏ మడే
పోయినానిన్ నీ బావా అడు బావ చెప్తాడు
అది చెప్పడ్ లే నాకు ఏంటి నువ్ చెప్పు అహ నా జెప్పలే అబద్ధల్ జెప్పదు
ఇ పోయిన్న నేనీ బావా
ఏవన అంటవ్
రూపాయి ఖర్చు పెట్టడు అడుగుతనే డబ్బులిచ్చడు నాకేం
రొప్ప ఎవరు ట
నాతో అమతో
ఏ వడె
నిను పోయినాదాంటె మళ్ళ ఏమనంటే ఫోన్ రాగుడదా
జాం జెప్పాల్గదా ఏమని చెప్పాలి
ప్చ్ మంచిది అయ్యేం నువ్ జప్పు నాకైతే ఎక్సప్లయిన్ జేసేకి రాదు నాకి నాకు ఎక్సప్లయిన్ జేసేకి రాలే అది అడుగు బావనడుగు బావనే అడుగు
చప్పడు అబద్ధాలాడతాడు నాతో
ఊమ్
ఊమ్
ఇంగెమి
అయితె ఆరో తేదీ ఎగ్జామ్ అంటే ఐదో తేదీ అత్తవు
ఆ ఒసా ఎక్స అదే అడ అయిపోతే నేనింగ ఒచ్చేదే డైరెక్ట్ వస్తాను అనంతపూరికి
ఈడే ఉంటవా
అ ఇంగాడికిపోత తంగా ఈ పంట
అ
ఉమ్ ఇంకేమీ ఇంగే ఇంగేజెతనవ్ నిబందిమబోదా స్కూల్ లెవా పిల్లోళ్ళాకిప్పుడు
అ లేదా
ఎప్పుడు స్టార్ట్ మళ్ళా
మండే మండే స్కూల్ స్టార్ట్ అయితే ఇరవై ఏ ఇదో తేదొచ్చి ఎగజామ్స్ స్టార్టు మెయిన్ ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్
వా వాహ్ పబ్లిక్ ఎగ్జామ్లా ఎమన్నా వాళ్లకి
పబ్లిక్ ఎప్ప
పంపిచ్చావ్ కచ్చితంగ ఈసారి అ
యాడికి
ఏ పుట్టపర్తి
ఒప్పిల్ల ఏమొ ఎట్టయితదో ఇంగ బావ అమరావతి పోయిరాళ్ల పొయ్యేత్తేనే
పోతున్న బావా
రాజు పోయిరాల్ల
ఏమ
అడు మాట్లాడుతాండారు
మాట్లాడేక
ఎ మా క అచ్చ ర చలు కాఫ ఒత్తే అదురుష్టం ఆ పాపది
తర్ కచ్చితంగోస్తే య
అ పంపిననే ఆ ఉదేశ్యం చదువు బాగుంటది నో చెది
ఏ
వాపంగా
ఆ పాపా వెటుకో పాపగటి
అవ మళ్ళ ఫస్ట్ క్లాస్ వొచ్చినాక అవా నంది
కొన్ని పొగరు ముండలు కదక్క
ఆ వద్దు సామీ సదువుకోళ్ల ఫస్ట్
డాక్టర్లే చవందా
అ
చెచ్చారు తల్లి మీరేమో
ఇంకేంలే
ఎమ్లా జొప్పాల్ల నువ్వే
చెప్పల్ల చెప్పల్ల అమ్మ కద్దు ఈరోజు దిగుల్ మామింద ఉంటది పాయిరే పాయిరే పాయిరే
అ ఇంగేమ్
సరేలే
అ